హలో ఇనిపిస్తందా
ఆ వినిపిస్తుంది నా వాయిస్ క్లియర్గా ఉందా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందా
లేదు లేదు లేదు క్లియర్ గా ఉంది
ఆ క్లియర్గా ఉంది అంటే అటు రూమ్ లో కూలర్ వేసారు ఆ సౌండ్ గాని ఇక్కడికి వస్తుందా అని ఏం రావట్లేదు కదా ఆ ఓకే మ్మ్ ఓ ఓకే మ్మ్
ఏం చేస్తున్నారు
ఇంగ ఏమి చేయట్లేదు ఇప్పటి దాకే టీ తాగాను చపాతి తిని టీ తాగి కూర్చున్నాను ఇంకా మ్మ్ ఒకే చపాతి తిన్నాను ఆ సస్నాక్గా తిన్నాను ఏమి స్నాక్స్ ఇంకా చపాతి తినాలనిపిచ్చింది చేసుకున్నాను తినేసాను హ్మ్ హు ఇంకా డిన్నర్ ప్రిపేర్ చెయ్యాలి ఇంకా సెవెన్ ఓ క్లాక్ అలా విడివిడిగా చేద్దాము అన్నట్టు ఆగాను అనమాట ఎయిట్ కన్నా మీరు చేసారా డిన్నర్
లేదు ఇప్పుడే కసువు ఊడ్చేసాను ఆ కాఫీ తాగేసాను చెయ్యాలా అదే క్యాబేజ్ కర్రీ ఉంది దాంట్లోకి ఇంకా చపాతి చేద్దాం అని
మ్మ్ మ్మ్ రోజు మీరు జు ఎన్ని కర్రీస్ చేసుకుంటారు
మేమా పొద్దున టిఫన్ చేస్తాను
మ్మ్
ఇక మధ్యాహ్నం ఒకటే కర్రీనే ఇంకా అది లేకోకుంటే మళ్ళీ నైట్ వేరేది
అవునా ఆ ఒక రోజుకి మాకు ఫోర్ కూడా అయితయి
అవునా మా మా ఇంట్లో మా ఇంట్లో పచ్చళ్ళు పొడిలు ఎప్పుడు స్టాక్ ఉంటాయి అన్నమాట అవి వేసేసుకొని తింటాం సైడ్గా
హ్మ్ ఆ పచ్చళ్ళు పొళ్ళు ఇంక నేను ఒక్కదాన్నే తినాలండి
మా ఇంట్లో బా తింటారు పొడి శనక్కాయల పొడి అంటే బాగా తింటాడు తింటారు హ్మ్
మేము కంపల్సరీ పప్పు చారు కంపల్సరీ చేస్ స్తామన్నమాట డైలీ అది కంపల్సరీ పప్పు మీరు ఏమ అంటారు నీళ్ళ చారు అంటారో మరేమంటారో పప్పుతో చేసేది కొంచెం లూజ్గా చేస్తారు హ్మ్ నీళ్ళపప్పు మేము పప్పు చారు అంటాం దాన్ని
అవునా పప్పు చారంటే అది వేరే మళ్ళీ అ మాకు వేరే
అదిచేసి అక్క కేదన్నా ఒక కర్రీ చేస్తాను ఆ గోకాకాయ ఫ్రై అన్న డైలీ పప్పుచారు కంపల్సరీ అది ఇ దానించ
ఆ మా ఇంట్లో డైలీ అది చేస్తే డైలీ తినరు రోజుకి ఆ రోజు అదే చేస్త తినరు ఆ వన్ వీక్ కి ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ చేసే పర్లేదు అడ్జస్ట్ చేసుకుంటారు
హ్మ్ అంటే దాని పక్కకు మళ్ళీ ఏదన్నా చేస్తాము ఇప్పుడు ఏదన్నా
మేము అట్లా చేయము నీళ్ళపప్పు అంటే దాంట్లోకి ఇంకా ఏమన్నా అప్పడాలు అట్లా చేస్తాను లేకుంటే ఏమన్నా వెజిటబుల్స్ ది ఫ్రై చేస్తాను
అదే ఫైలాకనన్నా ఏదన్నా దాని పక్కకు ఒకటి ఉండాలి అన్నమాట అదొక్కటే ఏం చెయమన్నమాట హ్మ్ మళ్ళీగా అంతలో నైట్ ఇంకేమన్నా కావాలి అంటే ఎగు కర్రీయో ఇంక ఏదో ఒకటి చేసాం అనమాట ఇక కంపల్సరీ అయితే త్రీ ఫోర్ అయితే
తింటారా మీరు ఎగ్
తినము కొన్ని డేస్ మండే సాటర్డే అలా నాన్ వెజ్ తినము మిగిలిన డేస్ తింటాము కానీ మా హస్బెండ్ ఆయన అన్ని డేస్ తింటాడండి
అవునా మా ఇంట్లో మండే తినరు కు సాటడే తినము ఫ్రైడే కూడా తినం
ఫ్రైడే హ్మ్ అవును ఆల్మోస్ట్ ఫ్రైడే తినకపోడమే బె ట్టర్లండి లక్ష్మీదేవికి హ్మ్ కానీ ఇంట్లో అందరూ ఆచారం ఉంటే బాగుం
అందరూ ఉంటారు ఆచారం ఇంట్లో ఆ అందరు కంపల్సరిగా ఆ రోజు అసలు ఇంకేం తినరు ఇంకా బయట కూడా ఏం తినరు బయట ఒకవేళ వా ఒకవేళ ఇంట్లో ఏమన్నా వాళ్ళు బయటకి వెళ్ళినా వాళ్ళ ఫ్రెండ్స్ తో గాని అలా ఆ లేదు లేదు ఇంకా అప్పుడు ఏం తినరు వెజ్ వెజ్ ప్రిఫర్ చేస్
వెజ్ ఆ ఇగ మా ఆయన ఉమ్ అలా ఉండడండి ఇగ అంటే మాది పొలిటికల్ గా అనమాట బ్యాక్ గ్రౌండు పొలిటికల్ గా ఉంటుంది కాబట్ ఇంగ అవన్నీ నడూ వాళ్ళ తోగా ఎవ్వరు అంటే వాళ్ళు వస్తూనే ఉంటారు కదా ఇట్లా వాళ్ళతోటి ఇగా అవి కు దరవు అన్నమాట ఇంగ అట్లా ఉమ్ వాళ్ళది ఇంగ నా అంతకు నేన్ నేను ఒక్కదాన్నే పాటిస్తాను అంతే ఇగ
ఇంట్లో అందరూ పాటిస్తారు హోం మా ఇంట్లో మా ఆయన మా ఆయన నేను మా బాబు అందరూ
ఉమ్ ఉఫ్ మీ బా
ఆ బాబు గూడా ఆ రోజు ఇంగ ఏం ఇంగ అంటే వాడికి ఏం అర్థం కాదులేండి ఇప్పుడే ఇంగ చిన్న బాబు గదా ఇంకా కొన్ని ఇయర్స్ అర్థం ఉమ్ చేసుకోవాలంటే ఇంగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఆ పడుతుదినే నేను అనుకుంటాన్నా వాడికి అర్థం అవ్వడానికి
అదే అదే ఉమ్ ఉమ్
మా ఆయన అయితే ఖచ్చితంగా పాటిస్తాడు అవైతే తనే డైలీ పూజ చేస్తాడు ఇంట్లో
అబ్బా ఎంత బాగా
సానం చేసి రోజూ సండే తప్ప రోజూ చేస్తాడు పూజ సండే తప్ ప్ప సండే ఆ సండే కూడా కుదిరితే చేస్
ఊ అవన్నీ ఇగ అవి క్లీన్ చెయ్యాలి కదండి దీపెనలు అవన్నీ కూడా క్లీన్ చేసు
తనే క్లీన్ చేసుకుంటాడు
త బర్డను తగ్గిచ్చాడు అసలుకి వావ్
తను ఈవినింగ్ టైమ్స్ ఈవవినింగ్ టైమ్స్ తు ఆ ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేసుకుంటే మంచిది అంటారు కదా
అసలు మెయిన్ గా పెద్ మన్ జెన్సే చెయ్యాలంట ఇం
అవును అవును ఫస్ట్ మార్నింగ్ వాళ్ళే చెయ్యాల పొద్దున్న లేస్తానే తను ఓ ఉమ్స్ స్నానం చేసుకొని పూజ చేసేస్తాడు చేసేసి బ్రేక్ఫాస్ట్ తినేసి తన పని తను చూసుకొనే వెళ్ళిపోతాడు అంతే ఇంక
ఊ అలా ఉంటే బెట్టరు ఊ
డైలీ ఇంకా ఇంట్లో ఇంకెప్పుడైనా సిచ్యువేషన్ బాలే దు అన్నప్పుడే ఇంకా ఆ అది వదిలేస్తారు ఇంకా ఈ ఇప్పుడు ఏం ఉండదులేం డి ఇంకా చాలా డేస్ బానే ఉంటాది ఇంగ ఇంట్లో
అవును
ఆ ఆ ఇప్పుడైతే ఇంకా డైలీ ఆ సాటర్డే టైమ్స్ మెయిన్ పూజ చేస్తాం ఎక్కువ ప్రత్యేకంగా
ఊ
ఇంట్లో మాకి కల్చం పెట్టుకుంటాము సాటర్డే టైమ్స్ ఆ ఆ అవి కూడా ఆ ఆ కల్చం అంటే కింద ప్లేట్ లో బియ్యం పోసి బియ్యం మీద కల్చం ఆ ఆకులు అవన్నీ పెట్టి బొట్ అట్లన్ని పెట్టి దాన్ని బియ్యంలో నిలబెడతాం
ఓహోహోహో అవును నిలబెట్టి క్లాత్ రెడ్ క్లాత్ వేసి
ఆ అట్లా చేస్త మ్ అట్ల చేస్తారు మా ఇంట్లో లేదది క్లాత్ ఏసేది.
మ్
మ్
అవునా ఆ అట్లా మేము అవన్నీ కలషము, ఆచారం ఏం లేదు మాకు. శనివారము ఇ కంపల్ సరే అంటే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అన్నమాట.
మాకు మాకు ఆంజనేయ స్వామి
ఆహా సా మీకు ఇంటి దేవుడు ఆజనేయ స్ స్వామియా అయితే ఆంజనేయ స్ స్వామియా మీరు సాటర్డే స్పెషల్ గా చేసేది?
అవునవునవును ప్రసాదం చేసి నైవేద్యంగా చేసి ఇస్తే తను బాగ చేస్తాడు పూజ సాటర్డే టైమ్స్ కూడ అదంతా చాల టైమ్ పడుతుంది ఎంత లేదన్నా లేదు నేనే చేసిస్తాను. స్నానం చేసి అట్లా ఆ నైవేద్యం వరకయితే తనకు రాదు చేయడానికి. పూజ మా పూజ విష తంలో మాత్రం బాగా నేర్చుకున్నాడు ముందు నుంచే మ్యారేజ్ గాక ముందునుంచే అలవాటు. ఉందంతట తనకి ఆ మరి మరి మండే మండే గుడికెళ్తాడు పక్కా. ఇంట్లో సిచ్యువేషన్ చూసుకొని మండే ఆ శివుడు ఆ మండే శివుడుకి అవును ఆయన కే వదిలేసాం తినలేదు ఇంక మండే చాలా ఇయర్స్ అవుతుంది. ఓ మరి శుక్లవారము లక్ష్మీదేవి అని చెప్పి ఆ రోజు కూడ తినము. సాటర్డే వచ్చి ఆ హనుమాన్ కి వదిలేస సము
ఒకే మ్ అంటే ఉపవాసాలు అట్లేమన్న అంటారా ఆ ఆ డేస్లలో? ఏం లే
లేదు ఆ రోజు ఆ రోజ్ నాన్ వెజ్ తినము ఇల్లంతా క్లీన్ గ పెట్టుకొని బాగ మొత్తం అంతా మనం వంట చేసుకునే స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేస్ చేస్తాను అప్పుడు నైటే క్లీన్ చేసేస్తాను అంతా.
మ్ ఉదయాన్నే పూజ చేసుకోవాలి కద
ఆ మరి పొద్దున్నే అంతా మా పెట్టేసుకొని అంతా క్లీన్ చేసుకోవాలి కదా మరి
అవును మ్ మళ్ళీ అన్ని పనులు హడావిడై
హడావిడయితాయి మరి కష్టమయితుంది. అన్నీ ఒకటేసారి చేయ్యాలంటే మనిషికి నీరసం వొ
నీరసం వచ్చేస్తాది మళ్ళీ అందులో పి స్కూల్ కెళ్తారు. పిల్లలు ఇంగ మళ్ళీ వెంబడే అభిప్రీత్
ఆ ఆ మరి ఏమన్న నాకు వంట చేస్ సెటప్పుడు ఇంట్లో ఉంటే ఆ ఖచ్చితంగా హెల్ప్ చేసిస్తారు. ఆ చపాతీ నేను ఒక సైడ్ తిక్కుతా ఉంటే తను ఒకసైడ్ కాలుస్తా ఉంటాడు అట్ల చేసిస్తాడు నాకి.
అవునా ఇంట్లో అయితే అన్ని పనులు నేనే చేసుకోవాలండి. అటు ఫోన్ వస్తే కూడా
ఆ ఫోన్ వస్తే హా లిఫ్ట్ చేసి తను మాట్లాడతాడు మా అమ్మ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా చేస్తుంది ఇట్లా వర్క్ చేస్తుంది అని చెప్తాడు ఏమన్నా పనిచేసిన ఆ స్నానంకి వెళ్తే స్నానం వెళ్ళింది అట్లా చెప్తాడు
ఆహా మీకు బాగా ఉన్నారండి మీ హస్బెండ్ బాగ దొరికి దొరికారు మీకు హుహు
ఏమో అదే అనుకుంటాను చానా లక్కు నాకు మంచి హస్బెండ్ దొరికాడని అంత్ అదే అంతే కదా మరి
హ్మ్ మ్ నాకైతే మా ఆయన పక్కన ఉన్న ఫోన్ కూడా రింగ్ అయితుంటే కూడా కి కిచెన్ లో నుంచి వచ్చి మరీ ఇస్త్
ఆ తను అట్లే ఏం లేదు ఆ చేస్తాడు మొబైల్ కి ఏమన్నా ఛార్జింగ్ అట్లా పెట్టమంటే పెడతాడు నేనే ఏమైన్నా వేరే వర్క్ లో ఉంటే ఆ ఏవన్నా తీసుకోని రా ఫ్రిడ్జ్ లో అంటే ఏమన్నా కరివేపాకు అట్లా ఆ ఆ అట్లాంటివన్నీ చేసేటప్పుడు తీసుకొని వస్తాడు మరి ఏ ఇప్పుడు వెజిటేబుల్స్ కి వెళ్తాం కదా
అవునవును
ఆ వెజిటబుల్స్ కి వెళ్తే ఆ అన్ని సపరేట్ చేస్తాడు ఆ కవర్స్ ఇస్తే అందులోకి వేసి ఇస్తాడు మిర్చివి పైన తొడలు ఉంటాయి కదా అది అవి కూడా తీసేస్తాడు గోంగూర వలుస్తాడు నాతో పాటు కూర్చొని కొత్తిమీర వలుస్తాడు హ్మ్ హు మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఆ చేస్తారు స్తాడు బాబుకి తినిపిస్తాడు ఎప్పుడన్నా తను టైమ్ కుదురుకొని ఆ డైలీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే డైలీ కంపల్సరీ చేపిస్తాడు ఆ తను చేసేము తను చేసే ముందు ఫస్ట్ ఆ తను చేసే ముందు ఫస్ట్ తను వాడికి చేపిచ్చేసి బయటకు వదిలేస్తాడు మరి ఇంకా తను స్నానం చేసి పూజ చేసేస్తాడు ఉమ్ ఉమ్ బయటకు వదిలేస్తే నేను ఒకసైడ్ వంట చేస్తా చేస్తూ వాణ్ని రెడీ చేసేస్తాను
హ్మ్ హు అవునా నీకు బానే ఉందిలేండి
ఏమన్నా కర్రీస్ లో అట్లా కలుపు అంటే గ అంటే మిక్స్ చేయమంటే చేస్తాడు చూసుకో అంట్ ఆ కొద్దిసేపు చూస్కో చూస్కో అట్లా అంటే చూస్తాడు ఆ అట్లాంటివన్నీ చేస్తా అట్లాంటివన్నీ చేస్తాడు మరి పప్పు అట్లా ఇట్లా వెనుపుతాం కదా ఆ అట్లాంటి నేను వేరే వర్క్ లో ఉంటే అది చేయమంటే చేస్తాడు
హ్మ్ ఇంకేంటి హ్మ్ బానే అదృష్టవంతులు
ఏమన్నా ఇవి గోరు చిక్కుడు అంటారు కదా మీరు అదే కదా అనేది అవన్నీ వలచమంటే అంటే ఆ అవన్నీ వలుచు ఆ నేను తను ఇద్దరు కూర్చొని వలిచేస్తాం టైం ఉంటే తనకు బిజినెస్ ఏ అవన్నీ ఎప్పుడైనా టైమ్ ఉంటే చేస్తాడండి డైలి ఏ చేయడు ఆ మార్నింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ అయితే కచ్చితంగా హెల్ప్ చేస్తాడు స్కూల్ హడావిడి అవుతుంది కదా అంత ఆ బాబుక్ స్నానం స్నానం చేయించడము అట్లా టైమ్ ఉంటే చపాతీస్ అట్లా చేసినప్పుడు చేస్తాడు మరి పూరీస్ అట్లా తిక్కుతా ఉంటే కాలుస్తాడు అట్లా
అవునా చాలా లక్కి చాలా లక్కీ అండి మీరు అయితే హూ హు